హలో
హలో హలో హలో
హాయ్
హలో
హాలో
ఆ ఏం చేస్తున్నారండి
ఎలా ఉన్నారు
ఆ బాగున్నాం తిన్నారా
ఆ తిన్నం మీరు
ఆ
హ్మ్
తింటివా ఏదైనా టెంపుల్ కి విజిట్ చేశారా
ఆ అవును
ఏ టెంపుల్ కి విజిట్ చేసారు
గురువయూర్ గురువయూర్ టెంపుల్ ఇన్ కేరళ
అది ఎట్లా ఉంది
ఆ అదియితే చాలా బాంది
హ్మ్ దాని విశేషం ఏంటి
అక్కడ విశేషం అంటూ చాలా ఉన్నాయ్ కానీ దే ఆర్ మెనీ రూల్స్ అంటే ఫస్ట్
ఆ దయచేసి మీరు తెలుగులో మాట్లాండి మాట్లాడండి హుమ్ ఆ మీరు రీసెంట్ గా ఎప్పుడైనా తిరుమల వెళ్ళారా త
ఆ అ ఎల్ ఎల్లాం
అక్కడ అట్మాస్పియర్ అంతా బాగుంటది కదా
ఆ అవును చాలా బాగుంటది అక్కడి నుంచి తిరిగి రావాలని అనిపించదు ఏప్ ఏ రోజు
ఆ మీకు ఇష్టమయిన ఫుడ్ ఏంటి
ఆ నాకు ఇష్టమైన ఫుడ్ టిఫిన్ వచ్చి దోస ఆ లంచ్ ఆ చికెన్ ఓన్లీ చికెన్
మీకు బిర్యానీ చేయడం వచ్చ వచ్చా
ఆ బిర్యానీ లైట్ కావచ్చు నాకు చికెన్ అండి బాగా వచ్చు
ఆ ఎలా చేస్తారు
ఆ ఫస్ట్ చికెన్ తీసుకుంటాం చికెన్ మంచిగా కట్ చేసుకొని వాష్ చేసుకో చేసుకొని పక్కన పెట్టేసి మనకు కావల్సిన కూరగాయలు ఆనియన్ టమోటా పచ్చిమిర్చి ఇది కట్ చేసుకొని ఆ చిన్న చాలా చిన్నగా తరు తరుగుకొని పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత ఒక కడాయి పెట్టి దానికి ఆ అది వేడయ్యాక ఆయిల్ వేసి ఆయిల్ వే
ఆ
ఆ ఫస్ట్ ఆనియన్ వేసుకుంటాం ఆనియన్ టమోటా వేసేసి కొద్దిగా ఫ్రై అయ్యాక మిక్సీ వేసుకుంటాం దాని తర్వాత దానికి కావాల్సిన ఆ ఇంగ్రేడియంట్స్ ఉమ్ వచ్చి కారం యాలక్
ఉమ్
ఆ ఉప్పు పసుపు వేస్ వేసుకొని ఫ్రై చేస్తాం అది ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ దాంట్లోకి వేసుకొని ఇంకా కావల్సిన తగ్గ తగిన ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసి అంటే కొ స్విమ్ లో స్విమ్ లో పెట్టేసి కొద్దిసేపు వేడి చేస్తాం అది వేదైన తర్వాత చికెన్ లో ను చికెన్ లో నుంచి వచ్చే వాటర్ ని వాటర్ ఉంటది ఆ వాటర్ బయట కొ చ్చాక మనం మనకు కావాల్సిన వాటర్ ఎంత అంటే ఒక ఫ్రై లాగా ఎలా అని ఆ మెజర్ చేసుకొని మనం వాటర్ వేసేసుకుంటాం ఆ వాటర్ వేసుకున్న తర్వాత అది ఆల్మోస్ట్ కుక్ అయి ఎలా కుక్ అవుతుంది అనేది చూసుకొని దాంట్లో లాస్ట్ కి కుక్ అయి అయిన తర్వాత మనకు కావాల్సింది గరం మసాలా చికెన్ మసాలా ఆ అంటే మనం టేస్ట్ టేస్ట్ గ్రేవీ మంచిగా ఉండాలి అంటే పెరిగేసుకుంటాము పెరిగేసుకుంటే మంచి గ్రేవీ అనేది క్రియేట్ అవుతుంది ఆ దాని తర్వాత ఆ గరం మసాలా చికెన్ మసాలా వేసి కొద్దిగా బటర్ వేస్తాం
ఆ మీరు రీసెంట్ గా ఎప్పుడైనా మీ ఇంట్లో చేసారా ఈ డిష్ ని
ఆ చేశాను
ఆ ఉమ్ ఇంకేంటి మీ ఫ్యామిలీ
టేస్ట్ చాలా బాగుంటుంది దాంట్లోకి ఒక ఆనియన్ కట్ చేసుకొని కలర్ రైస్తో తింటే ఇ చికెన్ హ్యాండీ విల్ బి బెస్ట్
ఆ నాకు ఫేవరెట్ కూడా బిర్యానీనే
ఒకే కానీ నేను చెప్పిది చికెన్ హుండీ కద
ఆ మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు
మా ఫ్యామిలీ ఫోర్ మెంబర్స్
ఆ మీది ఉమ్మడి కుటుంబమా
ఆ అది అవునండి
ఆ మీ ఫ్యామిలీలో అందరూ సెటిల్డ్ ఆ ఇకా చదువుతున్నారా ఇంకా
ఆ లేదండి ఇంకా చదువుతున్నాము
అవునా
అ
ఇంకా మీకు ఏ ఏ రెసిపీస్ వచ్చు
ఆ నాకు రైస్ ఐటమ్స్ వచ్చు బాగా
ఆ
ఆ ఇంకా జ్యూస్ స్వీట్స్ వోచ్ స్వీట్స్ కోవా
స్వీట్స్ కూడా చేయడం వచ్చా నికి
ఆ స్వీట్స్ కోవా అండ్ రోస్టెడ్ బట్టర్ బట్టర్ బనానా ఉంటుంది కదా అది కూడా బావచ్చు
అవునా ఇంకా ఏమైనా ఫేమస్ టెంపుల్స్ తెలుసా మీకి కేరళలో
కేరళ నాకు తెలిసినంతవరకు ఆ నేను గురువాయూర్ టెంపుల్ ఏ విన్నాను నాకు మాత్రం చాలా న చుంది చాలా పీస్ఫుల్ గా చాలా బాగుంనింది అక్కడన్న రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని నాకు చాలా చెయ్యి
ఆ
దేవుణ్ణి చూడడానికి కూడా మనం ఎంతో కష్టపడి వెళ్లాలి చాలా వెయిట్ చేయాలి
ఆ ఏ స్వామి అక్కడ ఉండేది
ఆ విష్ణు విష్ణు విష్ణుమూర్తి
ఆ
చాలా బాగుంటుంది ఒక కప్పు కపుల్స్ అయితే చాలా బెస్ట్
ఓకే
అవును అక్కడ ఫేమస్ వచ్చి రీస్ అక్కడ ఫేమస్ వచ్చి మ్యారేజెస్ అన్నమాట అంటే కొత్తగా పెళ్ళిలు అక్క ఆ ఆ ఎ ఎక్కు వగా మ్యారేజెస్ జరుగుతాయి ఎందుకంటె అక్కడ నమ్మకం అనమాట అ టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది
ఆ మీరు వూరి రీసెంట్ గా ఏమైనా జాతరలకు వెళ్లారా
ఆ జాతరకైతే వెళ్ళలేదు
ఆ టెంపుల్స్ అంతేనా
టెంపుల్స్ ఆ
ఆ ఇంకా ఏం మేము రీసెంట్గా అంటే ఏమి వెళ్ళలేదు
అను
చాలా రోజులైంది తిరు తిరుమలకు వెళ్ళం లాస్ట్ కష్టమంతే
ఓకే ఎలా జరిగింది మీకు తిరుమల దర్శనం
బానే జరిగింది అక్కడ చానా బాగుంటది పీస్ఫుల్ గా
అ
ఉ లడ్డు బాగుంటది ప్రసాదం ఉ
అన్నదానమ్ తిన్నారా
ఆ తిన్నాము బాగుంటది ఉమ్ ఇంకా ఏమేమొచ్చు మీకు రెస్ చపిస్
మారస్ సింకాంత
ఎగ్రెస్ చేయడం వచ్చా మీకు
ఆ వచ్చు
ఉమ్ ఎలా చేస్తారు
నేనైతే రె రెస్టారెంట్ స్టైల్ చేస్తాను ఎగ్రేస్
ఆ అదే ఎలా
అంటే ఫస్ట్ మనకు కావాల్సింది బీన్స్, క్యారెట్
ఆ
బీన్స్, క్యారెట్, కాప్సికం
ఉమ్
టారు ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్ లీవ్స్ ఉంటాయి
ఓకే ఓకే ఆ అవే
చేసుకొని పక్కన పెట్టేసుకుంటా దాని తర్వాత దేశీ ఆయిల్ ఏసి ఈ అన్ని వెజిటే బుల్స్ ఫ్రై చేస్తా
ఆ
అది ఫ్రై అయ్యాక కొద్దిగా అల్లం పేస్ట్ వేసి ఫ్రై చేసేస్తా దాని తర్వాత సాల్ట్ వేసేసి కొద్దిగా ఫ్రై చేసి దాని తర్వాత దానిపైన రైస్ వేసుకుంటా రైస్ పా రైస్ తో దాని పైన కారం ధనియల్ పొడి గరం మసాలా చికెన్ మసాలా ఆ అండ్ సాస్ వచ్చీ సోయా సాస్ టమోటా సాస్ చిల్లీ సాస్ ఈ మూడు వేసేసి ఆ ఫ్రై చేస్తా దాని తర్వాత ఎగ్ వచ్చి ఇంకొక కడాయి పెట్టి ఆ కడాయి ఆనియన్ జస్ట్ ఆనియన్ ప్లస్ ఎగ్ ఎగ్ అని వేసేసి ఫ్రై చేసేసి మనం పక్కన కలుపుకున్న రైస్ లోకి ఎగ్ కలిపిస్తాం
ఆ
ఎగ్ రైస్ ఈజ్ రెడీ
ఆ నేను రీసెంట్ గా యోగన వేమ యోగి వేమనకి వెళ్ళాను అక్కడ చాలా బాగుంటది ఆ అది ఇక్కడే కవేర్ దగ్గర కటారుపల్లి అని చెప్పి
ఒకే ఒకే
అది చాన పెద్ద జాతర అంటే బాగా జరుగుతది
ఓకే అక్కడ ఫేమస్ ఏంటి
పుల్
ఆ అంటే దేనికి ఫేమస్
జరుగుతాయి బాగా
ఓకే
హ్మూ ఆ ఊరి వా చాల బాగా చేసుకుంటారు ఆ ఆ ఫెస్టివల్ ని
ఒకే
ఆ తిన్నారా
ఆ తిన్నాం, మీరు
ఆ తిన్నాం ఏం తిన్నారు
మేము సాంబార్ అన్నం అప్పడం
పొద్దున్నే
పొద్దున్నే లేదు వీకెండ్ కదా పడుకున్నం నిన్నా చికెన్ నిన్న నేను ఆక్చువల్గా మండీ తిన్నా చాలా బాంది ఐ ఎంజాయిడ్ ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం తిన్నా కానీ చాలా బావున్ని క
ఆ బిర్యానీ లాగే ఉంటది ఇక మండి కూడా
ఆ అవునవును కానీ టేస్ట్ డిఫరెంట్
ఆ అవునువును
మీ ఇంకేంటి ఇష్టం రెసిపీస్
మాకు ఇష్టం అంటే నాకు కొంచెం ఎగ్ రైస్
హ్మ్
ఆ ఇంకా బిర్యానీ బిర్యానీ చాలా సార్లు తింటాను తనంతె
అ
హ్మ్
ఉ
బిర్యానీ చాలా ఇష్టం టిఫిన్స్ లో అయితే దోస
ఓకే మీకు మాకు సిమిలారిటీస్ న్నాయండి
ఆ
అవును
మీరు ఏ జాతరలకు వెల్లలేదా రీసెంట్ గా
ఆహా లేదండి
ఆ
అ
ఆ ఆ మ్మ్ ఇంకేంటండి చప్పాలి మ్మ్
మీ ఇంట్లో ఎంతమంది
మా ఇంట్లో మేము ఫోర్ మెంబర్స్ ఉంటాము మాది ఉమ్మడి కుటుంబమే
ఓకే
మ్మ్ మా అవ్వ తాత ఆ బ్రదర్స్ లేరు నేను నా చెల్లి మా అమ్మ
ఓకే అండి
మ్మ్
స్
మీరు కుటుంబ విష విషయాలు ఎలా పరిష్కరిస్తారు
అంటే
కుటుంబాలు ఏమన్నా సమస్యలు వస్తే అలా
ఆ ఫస్ట్ నేనైతే చాలా పేషెంట్ గా ఉంటాను ఆలోచిస్తాను అబ్జర్వ్ చేస్తా ఎవర్ ఏం నేను అర్థం చేసుకొని
హ్మ్
మాట్లాడి క్లియర్ చేసుకుంటాం
ఆ
మీరు
అలానే ఉండాలి నేను అలానే చేస్తాను.
ఆ చ్ మీరు పెద్ద కూతుర
అవునండి
ఒకే నండి
ఆ ఇంకే ఓకే అండి.
ఓకే అండి బాయ్
అ ఆ